మ్మ్ చెప్పు
అప్పుడంత బాగుండె అందరం మనం మనం మా ట్లాడుకుంటుంటుమి మ్మ్ నేను ఓపెన్ కాలే నాకు విళ్ళతోనే ఏం మాట్లాడాలో అర్ధంకాలే అస్సలు ఎంత నవ్వుకున్నానో తెలుసా పోం కాబట్టి అంత అన్ పల్లే బ్రో బ్రో అన్ కుటుం ఆరా అనుకుంటాం కదండి
అయిపోయిందా తినడం అయితే
లే పోలే నేను నేను ఆఫ్టర్నూన్ సెర్చ్ కిఫ్ అంతే ఇగ మ్యాక్స్
మార్నింగ్ టిఫిన్ ఏం చేసిండ్రు
ట రైస్ చేసిర్రు
మార్నింగ్ కూడ
మార్నింగే ఇవాళ పులిహోర బ్యాచ్ కద
ఆహ
నే పులిహోర వెనస్డే కధ పులిహోర బదులు టమోటా రైస్ చేసిన అదొక్కటి ఇదొక్కటి ఏదో
ప్లేట్ల ఏసీ తిన్నావా మరి
ఏం లేదు నేన్ మార్నింగ్ మానాన్నకు కాల్ ఉహ్ లేసిన ఎయిట్ థర్టీ హు
హా
ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీకి లేస్తా ఫోన్ బ్రష్ చేసి ఫోన్ చేస్తా మళ్ళ వన్ పోన్ నొక్కుకుంట కూర్చున్న అప్ అప్పనుంచి ఫోన్ నొక్కుంటా కూర్చున్న
అవునా అదే పనిఇగ
హు
ఫీవర్ తగ్గిందా అడిగితే తగ్గింద అని అన్నది శివ
రా ఈవినింగ్
వస్తా
అ
అది కాలేజ్కి రం మన్నరు
ఎవరు
సర్టిఫికేట్స్ ఇస్తామని అన్నారు రూ మసొల్లు
ఓకే
ఆ అయితే మళ్ళా కాల్ చేసి క్యాన్సల్ అయింది క్యాన్సల్ అయింది హు
ఏం రావ్
క్యాన్సల్ అయింది అహ నిన్న క్యాన్సల్ అయింది మళ్ళీ రేపు ఉందని చెప్పిరంట వీరత్
హు
ఆ అందుకని మళ్ళీ ఈ రోజు పోద్దునే హెడ్ బత్ చేసి సర్లే రేపోొద్దామని అనుకున్నా వేరే దగ్గరికి అట్లే వచ్చి ఇగ నీ దగ్గర కొద్దమని అన్ ఇంకా కాల్ చెయ్ వాళ్ళు ఎంపె తెలీదు ఇంకా మెసేజ్ చేయలేదు వాళ్ళు అని అన్న
ఇ టైమ్ అయిపోయిందిగ
అ టూకి అంట నిన్న టూ క అన్నది అంట మళ్ళీ ఈ రోజు జన్ని గంటల క్క మ లేకపోతే పోస్ట్పోన్ అయిందో తెలీదు ఊ మల్లెమన్న పోస్టుఫోన్
అలిగేన్
చేట్లే
ఏమైంది
వదిలేసిన ఇంకా ఎప్పుడో మర్చిపోయిన ఇంటికి పోయినప్పుడు ఇంకా.
ఉ
వచ్చినాయి థౌజండ్ అట్లా వచ్చినాయి, క్రెడిట్స్ గానీ ఇంకేమవుతారు.
క్రెడిట్స్ థౌసండ్ వచ్చినాయా ఎట్లా
ఊ ఆ త్రీ మెంబర్స్ త్రీ మంబర్స్ రిఫర్ చేసిన ఫైవ్ హండ్రెడ్ ఏమో వచ్చినయి త్రీ హండ్రెడ్, త్రీ హండ్రెడ్ టూ పార్ట్స్ లో టూ పర్ట్స్, త్రీ పర్ట్స్ ఏ మొ తెలువదు
పోర్ట్స్ కి, పోర్ట్స్ ఓపెన్ చేస్త తన్ వచ్చన్నాయి?
పార్ట్స్ ఓపెన్ చేస్తే టెన్ ను ఫోర్టీ టు పట్స్కా
ఆ పార్ట్స్ సెవెన్ కంప్లీట్ చేస్తే పార్ట్స్ సెవన్ కంప్లీట్ జస ఫైవ్ హండ్రెడ్ క్రెడిట్ అయితేయి కదా.
ఆ ఆ
ఊ
హె అవి రావే మనేసి బంద్ చేసిన
ఎంద రా వేస్ట్ వారెస్ట్
అందుకని అదిలాష్
జ్ఞా అనవసరంగా ఎక్కించుకున్నట్టున్నా
ఖళయా కూడా రిలీజ్ చేసినాం మోన్న
నేను కూడా డీలీజ్ చేసినా వాళ్ళు మెసేజ్ వాట్సాప్ మేసే జ్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఎక్కించుకున్న ఎంత గంట సేపు బో అమ్మ ఆ రోజు నైట్ మెసే వచ్చింది ఏ మళ్ళ ఇది అప్డేట్ కాకపోతే మళ్ళీ పోతది అనేసి నైటే ఎక్కిచ్ కుందామని ఎక్కించుకుంటే అది ఎక్కడా డౌన్లోడ్ అయితలేదు ఇంట్లో సిగ్నల్ రాక
ఆహా
నెక్స్ట్ డే రోజు అయ్యింది ఇక
ఆ కీర్తన చెప్పని కూడా చెప్పలేదు అది అసలు
కీర్తనకి అసలు చెప్పనుము చెప్పలేం కీర్తనని అడిగిన నేను
ఆ
కోఆర్డినేటర్ నెంబర్ ఉంటేబెట్టు యాక్సిస్ కోడ్ అడుగుతుంది యాక్సిస్ కోడ్ అన్నా కావాలి నాకు అని అన్నా ఆ పిల్ల చేసి అ పిల్లకి మ్యారేజ్ అయిందంటా
ఆఓ
ఆ
మళ ఇం బోలేద పెళ్లికి లాస్ట్ ఇయర్ పోయింది చూడు ఆమే పేళ్ళేనా
హ్మూ ఆషలా పోయింది చూడు పెళ్ళికి ఆ ఆపిల్లనే హ్ము
ఆ హ
ఆ పిల్లనే ఇంకా చూసుకో ఇ రావట్లేదని సైలెంట్ అయినానా మొన్న విర ఫోన్ చేసిందా వీర ఫోన్ చేసినప్పుడు ఫోన్ కర్దే అయిన తర్వాత మళ్ళా చూద్దాం అనేసి ఓపెన్ చేసినాం జస్ట్ సెకండ్స్ ఇలా రీఫ్ ఫ్రెష్ కోట్న నేను
మ్మ్
చేసింది అమ్మాయే అనుకున్నా ఉమ్మ్ మాట్లాడుకుందాం అన్నా గాని మే తోనే మాట్లాడలే ఒక్క కాల్ కూడా మాట్లాడలే మీరు ఒక్క కాల్ కూడా చెయ్ లే నేను న మెసేజ్ పెట్టిన దానికి కాల్ చెయ్యడానికి కార్య దాంట్లో పెడితే ఎంత సోదడుగు ది వ తెలుగు భాష నాడు తది మళ్ళీ ఉమ్ ఎన్ని సార్లు పెట్టినో కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ కోఆర్డినే గ నెంబర్ కావాలి కో ఆర్డినేటర్ నెంబర్ కా లాస్ట్ కో ఆర్డినేటర్ అంటే గుర్తొచ్చింది ఓకే మళ్ళ మనకి ఇచ్చిన వాళ్ళు కదా అనేసి
ఆ ఉమ్
సర్లే అనుకోని హ్మ్ రిఫ్రెష్ కొడితే చ్చింది ఇగ హ్మ్ వేరే వాళ్ళతోనే మాట్లాడిన హ్మ్
ఇన్స్టాల్ చేసి కూడా నువ్ చెప్పినప్పుడు ఇన్స్టాల్ చేసినా మళ్ళీ డిలీట్ చేసినా మళ్ళీ ఇన్స్టాల్ చేసినా అయినా ఓపెన్ కావట్లేదది దానికి మెసేజ్ పెట్టిన ప్రాబ్లం.
వచ్ చెప్పిందా
తర్వాత కూడా టూ త్రీ డేస్ వరకు రాలేదు మళ్ళీ ఇందాక వేద అడిగితే ఓపెన్ చేసిన.
ఊహూ
అబ్
వేడు కొచ్చిన తర్వాత చూద్దాం అనేసి సైలెన్ టైనా ఈ రోజ చూద్దామని నీకు నిన్ననే మెసేజ్ చేద్ ద్దాం అనుకున్నా ఎంత చేసినా ఆ పిల్లకు వస్తలేదు అన్నది కదా వచ్చిన తర్వాత. అయిపోద్దిలే అను కొన్ని సైలెంట్ అయిన వచ్చిందా సాయి ఆ. హ్మ్. ఎప్పుడు వన్ హ్మ్.
హ్మ్
మమ్మీ.
ఆ. ఇంకేంది
చెప్పు.
ఆ సరే సరే
లేదు టేనే
ఆహా జల్ది గానే వచ్చున్నా అయితే
టెనేే
హ్మ్
కీర్తన్ ఆ రోజు మళ్ళీ కూడ తర్వాత గూడా అడిగిన నేనూ ఆ మా ఫ్రెండ్ కాల్ చేసిన్నే తేల్వదంటనే ఆ పిల్ల లేదంట ఇప్పుడూ అని అన్నది ఇంక అది గూడ మ్యాథ్స్ ఓపెన్ చేసిలేక ఉంటది
అవునులే
బిజీ బిజీ గా ఉన్నాదిగా అక్క ఏదో కాలేజ్కి పోయిందీ
ఎందుకూ మొన్న గూడ ఎప్పుడో పెట్టిందిగా ఆహ
ఇంగ ఇప్పుడే ఓపెన్ చేసిన స్నాప్ టెన్ మినిట్స్ బ్యాక్ స్నాప్ పెట్టింది
ఎందుకు పోయింది ఎందుకు కు పోయిందో మరి తెల్వదు
ఆ రోజూ ఎప్పుడూ వచ్చినావ్
ఆ అదే రోజే లాస్ట్ ఇగ ఆ అదే రోజు బయటకి పోతా అనేసి ఫోన్ చేసి సింది బస్టాండ్ దాక్ వస్ నిన్నా రాగ దా ఇక్కడ దాకా అనంటే సర్లే వస్తున్నాలే అని చెప్పిన కొద్దిసేపు ఆడ్నే నించొనీ మాట్లాడీ వచ్చేశిన ఇంగా
ఊ
పేర్ళ్లతోని టాపిక్ గురించి మాట్లాడాలి ఓకేనా
సరే సరే ఐనా పేర్లతోటి ఏమన్న మాట్లాడానికి ఏం ఉంటదే
నార్మల్గా తిన్నామా ఏం చేస్తున్నాంని మాట్లాడు మాట్లాడి ఇ ఏదో టాపిక్ గురించి తీసేసి మాట్లాడే అంతే డైలీ డైలీ థింగ్స్ ఏవైనా సరే ఏం చే ఏ స్పెషల్ ఇవ్వాల సథింగ్ సథింగ్ వా పెడ వాల్ డైలీ థింగ్స్ మాట్లాడచ్చు లేదంటే ఒక టాపిక్స్ అంటే వెదర్ రిపోట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ టౌన్ విలేజ్ విచ్ లైక్ ఆ ఇంకా ఇంకా స్టడ స్టడి సర పర్పస్ ఒకటి ఇ సం అ ను ను చ స్తున్నావు కాబట్టి నీ వేడైతాంది రూమ్ లో ఉంటే బద్దకయతుంద తాను ఉంటాయి
ఇన్న గడా వేయంంది
ఉన్నది మస్తున్నది బంగాస్ వస్తాయి తింటద లేదు ఇంటికి పోయినాక
స రిలిన్నావా
లేదు లేదు ఇంటికి పోయినంక మా డాడీని అడిగి ఎవరితోనన్న తీసుకొని రమ్మని చెప్తా మా డాడీ డు తెస్తాడు మా డాడీ ఉమ్ కట్ చెయ్
ఆ